అక్క మీరు బాగున్నారా
ఆ బాగున్నాను
ఏం చేస్తున్నారు
ఏం చేయలే ఖాళీగనే ఉన్న
ఖాళీగా ఉన్నరా
హ్మూ
పక్కన ఏదో సౌండ్ వస్తాంది
వేరే వర్క్ మొక్కజొన్న ఇరుస్తున్నారు
ఆహా పక్కన వాళ్ళా ఏముందక్క ఏం లేదు ఈ రోజు పొలం కాడికి పొయొచ్చిన
పొలాలేస్తుండార
ఏం మంచిగా లేదు మందేసి వచ్చినాం
హ్మ్ మ్మ్ ఇంత లేట్ గా ఏసిండ్రు మరి మందు
ఇయాల పొద్దుగాల బొయి మందేసొచ్చినం నీళ్ళు రాట్లేవు కాలువ బంద్ చేసింన్రు చెరవుల నీళ్ళు బంద్ చేసింరు
అవునా
ఆ తూము లేపేది తూము ఆపేసిర్రు నీళ్ళు రాట్లే కాలువల నీళ్ళు పొలాలకి
పెద్దగ ఎయ్యట్లే పోలాలు ఎండి పోతున్నైగా
అంటే కొంచెం ఉన్నాయి లేవా ఆడరు పర్వాలేదు ఏదో డిస్టబెన్స్ వస్తుంది మీ దగ్గర
కొంచదిె సౌండ్ వేరే బయటికి వస్తుంది అదే గాలి గట్టికి వస్తంది రావడం వల్ల సౌం వస్తాను హహమ్
ఏ పొలం మంచిగా లేదు కొంచెం పర్వాలేదు అనుకోవాలి వర్షాకాలంకి ఇప్పటికి బానే ఉంది చూడాలి ఎండాకాలం వరకు అంటే చేతికి వచ్చే వరకు ఎట్లుంటంద ఏమో చూడాలి ఆ తోట కూడా అయిపోయింది పో తట ఏరిచ్చినన్న
ఒక ఫట ఒక ఫట స్ూ త రద్ద వచ్చ
ఒక పూట కూల వాళ్ళు వచ్చరు కొద్దిగాళ్ళంచి సాయట్రం వర్క్ వరేట వాళ్ళు కూడా వచ్చరు వాళ్ళకి వేరే కూలి వీళ్ళకి వేరే కూలి వాళ్ళ కేజీలకి వరరు వీళ్ళు కూడా కేతిీ లెక్కేరుతా ఉన్నారు కొంతమంది కూలిక వచ్చి వీరు చేతనాయన వాళ్ళ ఏమో కేజీల ఎక్కేరరు చేతగాన వాళ్ళ ఏమో కూలికొచ్చిరు
ఎంత కేజీ
ఇయక నలుగురి తోటి పాడు ఒక రైతు పదమూడు అంటా అండి ఒక రైతు పది అంటా అండి ఒక రైతు పది పద్నాలుగు గంట అండి నలుగురితో పాటు పెద్ద రైతులు ఎట్లు ఇస్తా మేము అట్లు ఇస్తాం
అ సర
ఆ వాళ్ళతో పాడుంటది ఏ స
అ అవును
మీరేంత తెచ్చరు
కైనేేరికి
ఆహా స్కూల్ మంచిగాని మా దగ్గర కూకూలికి ఏరితే తొందర తొందర ఏరట్లే కేజీలు ఎక్కయితేనే జర తొందర తొందర ఏరుతారు వాళ్ళకి ఎక్కువ పైసలు వస్తాయని టక్క్క టక్కి ఏరుతారు అనమాట అదే కూలీ లెక్కనయితే టక్క టకు ఏరట్లేరు అది అయిపోవట్లే అని ఇక రెండు రోజులు కాసి కేజీ లెక్క పెడితే తొందర తొందర ఏరరు ఇలా నిన్న కతం చేసరు అ అన్ని ఆర పోష ఇ కాలుగా లేరాలి అలా
అప్పుడ ఆర్న్నయ
ఆ ఎండిపోయి ఎండిపోయి ఉన్నాయి బాగా అంటే మేము చేరుతానప్ప నుంచి సే ఎలా పోషణం రాశి వయకుండా ఆరభోష మన్ వాట
ఆ ఏమట ఏమట ఆయరు వచ్చిది
ఆ ఫస్ట్ నుంచి ఆ ఏంటింపంటారు తెంపినవి ఆరుతాయి కదా ఫస్ట్ తెంపినావి ఆరుతాయిగా
అవును
అయ్యర్నే అంటే అవిధారుగా లేరేసరికి ఇవిడతనే ఉంటాయి ఏంటో ఎట్లా ఓడుతంది అ ఓడుతంది
బాగా వస్తావా
ఉమ్ కాలిగా లే రా
ఉమ్ ఇంటి దగ్గరనా చేను దగ్గరనా
చేన్ దగ్గరకే పోవాలి సాయంత్రం ఏరుదామని చూస్తాను మూడింటికి అట్లా పోదామని మీరు ఇంటి దగ్గర పోసినారా చేను దగ్గర పోసినారా
నచేను దగ్గరనే పోసినామ్
ఏరిర్రా
ఇంకా ఏర్లే ఏరాలి
ఏరా
ఇంకా ఆర్లేదు
ఆర్లేదా
ఉమ్
అవి ఆరకపోతే కదా చిరాకు కానీ ఏమో మరి ఎప్పుడెట్లా ఉంటదో ఏమో వాతావరణం అర్ధం కాదు
ఇదంతా ఏరి మార్కెట్ తీసుకెళ్తే అయితే
ఆ ఎట్లా